హలో
హలో
ఆ వినిపిస్తుందా సార్
ఆ వినిపిస్తుదండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇంక పడుకునేదానికి ప్రిపేర్ అవుతున్నాను మీరేం చేస్తున్నారు
ఇ పడుకున్నా
ఎట్లుండయి ఎండలో
అమ్మ వేడిగా ఉంది బయట పడుకోవాలి అనిపిస్తుంది గాని బయట మాకుంత ప్లేస్ లేదు
ఉ మాగుల్లేదండి మాద్ ఇల్లే నేను కూడా బయట పడుకొని అచ్ ప్లేస్ లేదు కుక్కలు అరుస్త ఉంటాయ్ మా వీధులో ఎక్కువ. ఉమ్
అదే కొంచెం మిద్లు ఉన్ అడి మెతిపోన అప్పుడు ఆ పల్లెటూరులో ఆరు బయట మంచలే వేసుకొని పడుకొని అట్లా ఉన్నింది కదా.
అవునండి.
సో ఇప్పుడు ఆ విధంగా లేదు ఎంతైనా ఇంట్లోనే కాకపోతే ఏసీ పెట్టుకున్ తరు ఉండే వాళ్ళంతా. లేని వా వళ్ళందరు ఫ్యాన్ కింద ఉడిక్కి అట్లా ఇది చేస్తా ఉంటారు.
కొనాలనుకుంటున్నాం మూడు సంవత్సరాలుగా. ఎండ్రలు పోతా ఉంది మళ్ళీ తరకాలలు వస్తంది పండి
ఉమ్ ఎక్కడ సరిపోతా ఉంది కదా ఇంట్లో సంపాదన ఎడికి ఆడికి ఉనద్ధి
ఉమ్ మీకుందండి ఆది
కూడా లేదుస్
ఓకే ఓకే అండి ఎలా ఎక్జామ్స్
ఎక్సామ్స్ ఇంకా జరగలేదు వాళ్ళు ఇప్పుడు ఎయిత్ స్టాండర్డ్ ఒక అమ్మాయి ఫిఫ్త్ స్టాండర్డ్ ఒక అమ్మాయి, టెన్త్ జరుగుతున్నాయి టెన్త్ వాళ్ళకు జరుగుతున్నాయి మా తెలుసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు వీధిలో ఉన్నారు. పిల్లలంతా బాగానే రాస్తున్నారంట అడికినుకుంటా ఉన్నాము.
తోడ్ ఉంది ఒక అమ్మాయి ఉమ్ బానే రాస్తుందంట మాట్లాడుతాం రోజు ఇవాళ మాట్లాడ మొన్న మాట్లాడినాను. బానే రాసిందం కుననండి
లిఫట్ అడిగితే వర్ననై ఇవ్వండి ఎగ్జామ్స్ టైంలో అవ్ హాల్టికెట్ లిఫ్ట్ లిఫ్ట్ ఎవరన్నా అడిగితే ఇవ్వండి.
ఖచ్చితంగా అండి ఈ విషయంలోనే కాదు నేను ఎక్కడైన ఇస్తాను ఉంట నండి మాముూలుగా ఎగ్జామ్స్ అనే కాదు మాళ్ళు కూడా గుడ్ పర్సన్ కనిపిస్తే చేస్తానండి ఈ మధ్య అవి కూడా చేయలే అనేసి ఎవన్నా నుగడ లేని పరిస్థితుల్లో ఉన్నా తెలిసినో లయితే కంపల్సరి తెచ్చుకొని తింట స్తానండి
ఓకే సూపర్ ఇంగా ఏంటి సమ్మర్ వస్తాంది గదా సమ్మర్ నేను అదే అంటున్నాను సమ్మర్ ప్లాన్స్ మాకైతే ఏం లేవు ప్రజెంట్ ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపో పోయి రేపు లా రేపు నెల కద రేపు నెల లాస్ట్ తో చూద్దాం ఎక్కడ ఏళ్దాముో ఏ ఇంత ముందుగానే అనుకుంటే ప్లాన్స్ ఏమి అవ్వడం లేదు ఉహు ఓకే తొట్టి గ్యాంగ్ మెయింటైన్ చేస్ ఉన్నార
ఆ అవునం
అ ఓ
అనుకున్నరండి పాండిచ్చేరి అయితే బాగుందని చెప్పారు మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు చూసేది ఏమండి
అ
ఎంటి ఆరంగే పిల
ప్లాన్స్ ప్లాన్స్ ఏం అనుకోలే
అదే అదే ఒకవేళ నెక్స్ట్ మంత్ గానీ ఏ ఏప్రిల్ లో గానీ మేలో గానీ అదే మా ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్ ప్లస్ ఫీది అబ్బ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా ఫ్రెండ్స్
ఉ
ఫర్నిచర్లు బాగుంటుందంట
ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమేనా ఫ్యామిలీస్ తోనా
ఏవండి
ఫ్రెండ్స్ తో మాత్రమేనా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నారా అంటున్నా
పాండిచర్లో ఏముంటుందండి ఫ్యామిలీస్తో పోయేదానికి బ్యాచలర్తో పోతేనే కొంచెం హంగమా ఉంటది అది ఓన్లీ బీచ్లే కదండి ఉ పాండిచర్ల ఏం టెంపుల్స్ ఏం వెళ్ళొచ్చండి ఏళ్ళకుడదని ఎవరు చెప్పట్లేదు కదా
ఉ
ఏలచ్చు మే అనుకున్నాం
పాండిచ్చేరీలో
ఎండీ
పాండీచ్చేరి అన్నారు కదా పాండిచ్చేరి అం వెళ్ళాలంటే బస్సు సౌకర్యమా లేకపోతే ట్రైన్ ఆ లేకపోతే వె
ఎప్పుడుూ వెళ్లేదు వెహికల్ వెహికల్ ఉంది వెహికల్ ఉంది మా ఫ్రెండ్ది వెహికల్ ఉంది ప్లస్ ఒక ట్రైన్ అయితే కన్వీనియెంట్ ఉంటుంది నీకు చోంటే బాగుంటుంది
కూర్చోడానికి పోవడానికి అది జర్నీ లాంగ్ కాబట్టి ఓకే ఓకే
ఉ కార్ అయితే అంటే కూడా బాగానే ఉంటుంది అంత లాంగ్ అంటున్నారు ఒకనీకి మా ఫ్రెండ్ కి ఒకత డ్రైవింగ్ వచ్చు
ఆ ఒక అతనే అప్ అండ్ డౌన్ జర్నీంగ్ అంటే కష్టం కదా ఒక టూ త్రీ మెంబర్స్ ఉమ్ టూ త్రీ మెంబర్స్ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే మార్చి మార్చి తోలుకున్నా అంత టిడ్నెస్ అనేది ఉండదనమాట
అవునవునండి
అ
హ
సో ఇంకా పాండిచ్చేరి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అయితే మీరూ
అవునండి అవునండి
ఓకే ఓకే ఇంకేమైతే ఎంజాయ్ చేయండి అయితే సమ్మర్ వెకేషను
హ్మ్మ్ వెళ్ళాలి ఇంకా మేము కూడా అనుకుంటున్నాం మా మా ఫ్యామిలీతో కూడా బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నాం ప్లాన్ ఇంకో ఎన్నింటికి పోయేది నాకైతే పత్తెం రోజులు మా ఆఫీస్లో ఎవర్
ఇర్ లో ఈ సమ్మర్ లో బెంగళూరు అంటే బెస్ట్ అండి క్లైమేట్ కూల్ ఉంటుంది
వెళ్ళారు మీరు ఎప్పుడైనా
అంటే అప్పుడు ఎప్పుడో వెళ్ళాము ఒక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లా అట్ అప్పుడు మామూలుగా బెంగళూరు అంటేనే మనకు కొంచెం క్లైమేట్ కూల్ గా ఉంటుంది కదా పెద్దగా ఎండ తెలీదు ఆ సో ఆ అందుకని చెప్పేసి ఈ సమ్మర్లో అట్లాంటి ప్లేస్ లో వెండ తక్కువ గా ఉండే ప్లేసెస్ లో కొంచెం టైమ్ స్పెండ్ చేసినాం అనుకో మనకి బాగుంటుంది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కొంచం ఇదిగా ఉంటుంది కొత్త ప్లేసో కొత్త వాతావరణం కొ కొత్త జనాలు అంతా కొంచెం మనం మనం ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉం అన్మాట
అవునండి ఉన్నారు మా రిలేషన్ ఉన్నారు మా కజిన్ బ్రదర్ ఉన్నాడు మా కజిన్ సిస్టర్ ఉంది
హుమ్ ఇది బ బెంగళూర్ లో నంది హిల్స్ అనేసి చాలా బాగుంటుంది మేము వెళ్ళాలని ట్రై చేసినం గాని బట్ కుదర లేదండి వెళ్ళలేక పోయినము అది టూ త్రీ టైమ్స్ ఊ ఉమ్ టూ
అది ఇప్పుడు బాగుండదండి నంది హిల్స్ అంతా డిసెంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి లాస్ట్ జూన్ జూలైలో కూడా వర్షాలు పడేటప్పు పుడు లేకపోతే స్మోక్ వస్తది కదా మార్నింగ్ గా
ఉమ్ స్నో
బాం టది ఇప్పుడు అంత వేస్ట్ అండి ఆ దారిలో పోతాం మా ఫ ఆహా లేదండి చెప్పారు మా ఫ్రెండ్స్ ఫోటోలు పెడుతంటారు అప్పుడప్పుడు ప్పుడు ఆ తల బైక్ రైడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉం
ఓ బైక్ రైడ్ అయితే ఇంకా బాగుంటు
కాని మనం అక్కడ చూసుకోవాలి పిల్లి అది ఎంత దూరం ఉందో మా కజిన్ సిస్ సోలో ఎక్కడ ఉండారో వాటి నుండి ఎంతరమో మకు తెలియదు లేదా కారైత్ ఉంది కార్ల వెెల్త్ అంతే ఎలా ఉంటుందో చూడాల చూద్దాం నెక్స్ట్ జనవరిలో, డిసెంబర్, జనవరిలో చూడాలి ఇంకా లాస్ట్ టైం పిలిచారు మా సిస్టరు డిసెంబరు క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి రండి మీ ఫ్యామిలీ కూడా అనేసింది.
హు
కుదర్లమాకు
వాళ్ళు వాళ్ళు బెంగళూరులోనే ఉంటారా
అవునండి ఓన హౌస్ ఉంది. ఇద్దరు నా బావమరిది నా చెల్లి
ఓకే
హు పిలుస్తంటారు లాస్ట్ ఇయర్ పిలిచినారు మేమే పోలా ఇంట్రెస్ట్ లేక
అ హ మేము మేము కూడా మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాము ఎక్కడికిళ్ళాలా అని అనేసి ఫస్ట్ పిల్లలకి ఎగ్జమ్స్ అయి అయిపోయినయి అయిపోయినాయి అంటే హాలిడేస్ ఇచ్చేసినమంటే ఫస్టు ఎ అక్కడికి వెళ్ళాలి ఏంటి టి అని అనేది నాకైతే అదేంటి కోటిలింగాలు చూడాలని చాలా ఇష్టం అన్నమాట ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు కోటిలింగాలు తో కోటిలింగాలు ఎలా ఉంటుంది. ఏందో ఏంటో ఒకసారి అదీ ఆ నా నాకూడా ఆ నాకు కూడా తెలిదు ఎక్కడా ఏంటి అన్ననేది
ఏం కూడా ప్యాన్ మామూలు చెప్తా ఉంటారు. యూట్యూబ్ లో వస్తుంటది చూసారు కోలారు కొందరు అంటారు. బెంగళూరు దగ్గర అంటారు. తెలిదు నాకు కరెక్ట్గా బెంగళూరు కర్ణాటక అన్నారు.
హు నేను కోటి లింగాలు అంటే విన్నాము ఇప్పుడు మా తాతయ్య వాళ్ళు నా చిన్నప్పుడు టూర్ వేసే వాళ్ళ అన్నమాట
హు హు ఓకే ఓకే
ఇది విలేజ్ కదా మాది కొంచెం మా తాతయ్య ఇయర్లీ వన్స్ టూర్ వేసేవాళ్ళ అన్నమాట
మా తాతయ్య కొన్ని కొన్ని ప్లేసెస్ చూపిస్తా అప్పుడెప్పుడో నా చిన్నప్పుడ ఎప్పుడో వెళ్ళినాను బట్ కోట్లింగాలు వెళ్ళలేదు ఇక్కడెక్కడ సరౌండింగ్ లో చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చూసుకున్న
ఓకే గట్టిగా అనుకుండి అయిపోతది
గట్టిగా అనుకుంటాం అయిపోతుంది
ఓకే ఆ శివయ ఆగ్నంటే పిలిపించుకుంటాడు ఆయనే
ఉమ్ అ దానికోసమే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడా అని అనేసి ఏప్పుడు వెళ్దాం ఫ్యామిలీతో వెళ్ళాలి అనినేసి వెళ్ల్ అయితే ఫ్యామిలీ తో విజిట్ చేయాలి అందుకని చెప్పి ఆ టైం ఎప్పుడు వ కృష్ణా పోనీకి కుదరదాము మాట్లాడదాము అనేసి
ఓకే అండి
మాట్లాడుతా ఉండాం మా ఫ్యామిలీతో ఇదే